హలో ఆ బానే ఉన్నా నువ్వెటున్నావ్
నేను బాగున్నాను ఈరోజు ఏం చేస్తున్నావ్
కొంచెం చదువుకుంటున్నా అట్లా ఏదో ఒక బుక్ ఓపెన్ చేసి
అవునా ఏం చదువుతున్నావ్
అదా అదొక ఇంట్రెస్టింగ్ బుక్కు
ఆ పుస్తకం ఎలా ఉంది మరి
చాలా బాగుంది ఆ మంచి ఆసక్తికరంగా ఉంది
అవునా ఏముంది అందులో
మంచి మంచి ఆలోచనలు రాశాడు రచయిత దాంట్లో
అవునా అంటే నీ కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం అనుకుంటా కదా
అవును కొన్ని మంచి విషయాలు కూడా తెలుసుకున్నాను ఈ రోజు ఆ బుక్ చదవడం వల్ల
ఆహా అంటే నీకు చదవడం కూడా చాలా ఇష్ కష్టమంనమాట
చాలా ఇష్టం చిన్న స్కూల్ప్పు స్కూల్ ఉన్నప్పటి నుండి అలవాటు అయింది అలా లైబ్రరీకి వెళ్ళడం బుక్స్ చదవడం అప్పటి నుండి అలవాటు అయింది ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను ఇగ
అవునా నాకు కూడా చాలా ఇష్టం పుస్తకాలు చదవడం అంటే
అది చాలా మంచి అలవాటు కదా అందరికి ఉండాలి
ఆ అవును బా చెప్పావు ఖాళీ సమయంలో ఏం చేస్తావు మరి ఇంకా
ఖాళీ సమయంలో ఉంటే అట్లా సంగీతం వింటాండు కాసేపు
అవునా సరే ఇప్పుడు నిజంగా విశ్రాంతి తీసుకోవాలి
అవును నడుస్తావ్ మార్నింగ్ ఏమైనా
ఆ అలా నడుస్తాను
ఆ అది ఆరోగ్యం చాలా మంచిది
అవును అలా నడుస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది
అవును మరి ఇంకేంటి సంగతులు ఏం చేస్తున్నాం ఇంట్లో వాళ్ళందరు ఏం చేస్తున్నారు
కుంటున్నారు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా
మ్మ్ ఏమైనా సినిమాలు చూసినావ ఈ మధ్య
ఆ ఒకటి చూసాను రా బాలే ఉంది అసలు ఆ సినిమా
అవును నేను కూడా ఈ మధ్య ఒక కామెడీ సినిమా చూశాను బాలే నవ్వుకున్నాను ఆ సినిమా చూసి అయితే
అవునా
హామ్ ఎక్కడంటున్నావు నువ్వు ప్రస్తుతానికి ఇంటి దగ్గర అంటే విలేజ్ లోనే ఉంటున్నావా
ఆ అవును ఇక్కడే ఉండి అమ్మ వాళ్ళతో ఉంటున్నా
అవునా బెటర్ రా నీ పనే బాగుంది నేనైతే ఇక్కడ సిటీలో ఉంటున్నాను
అవునా ఏం చేస్తున్నావు సిటీలో మరి చదు తున్నావా
ఆ చదువుకుంటున్నాను ఏ ప్రస్తుతాం గవర్నమెంట్ జాబ్స్ అది ఇది అంటున్న చదువుకుంటున్నాను
మీకు నడవడం అలవాటు ఉందా
కా నడుస్తాను అలా రోజూ
అది ఆరోగ్యానికి చాలా మంచిది కదా
ఆ అవును
నడవడానికీ నడుస్తూ ఏం చేస్తావు నువ్వు మరి చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ చూస్తూ ఉంటావా
హలో
హలో
ఆ నేన్నా నడ్చుకుంటా చుట్టుపక్కల ఏమున్నాయని చూసుకుంటా పోతా గంతే
అవునా ప్రక్ ప్రతి అంటే మనసుకి ప్రశాంతనిస్త్ స్తుంది కదా
ఖచ్చితంగా గదా అచ్ పచ్చని చెట్లు చల్లని గాలి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
అవును కొన్నిసార్లు ఆకాశం చూడడం కూడా చాలా బాగుంటుంది.
అవును అదైతే ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ నల్ల నీ నీలి రంగు ఆకాశం
అవును నిశ్శబ్దంగా ఆకాశం చూస్తుంటే మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో,
నిజమే నీకు కూడా ఇష్టమైతే అది కదా
అవును ఇలాంటి చిన్న క్షణాలు చాలా విలువైనవి కదా,
అవును అవే నిజమైన ఆనందాన్నిస్తాయి. వేరే వేరే పెద్ద విషయాల కన్నా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలే ఎంతో సంతోషాన్నిస్తాయి.
నిజమే ఇప్పుడు నిజంగా విశ్రాంతి తీసుకోవాలి మనం ఇక
హ్మ్ నువ్వు సాధారణంగా రోజ్ చివరిలో ఏం చేస్తావ్ మరి
ఏముంది అలా కాసేపు కూర్చొని ఏమైనా పుస్త్ పుస్తకాలు ఉంటే చదివి పడుకోవడమే
అప్పుడు రోజు ఎలా గడ్ చెలో ఆలోచిస్తాన్.
అవును అప్పుడు ఆరూ ఆలోచించడం వల్ల ఏమనిపిస్తుంది మరి నీకు
కొన్ని విషయాలు ఇంకా బాగా చేయాలని వస్తుంది అప్పుడపుడు
ప్రతిరోజు చిన్న మార్పు చేస్తే చాలు
అవును అదే సరైన మార్గం అప్పుడే కొత్త విషయాలు నేర్చుకొని మనం మళ్ళీ ఇంప్లిమెంట్ చేయగలుగుతాం.
అవును రేపటికి ఎమైన ప్లాన్ చేసావా మరి
హ్మ్ కొంన్ సార్లు చిన్నగా ప్లాన్ చేస్తాను. ఆ ఏం చేయాలి, పొద్దున్న లేసి ఏం చేయాలి, సాయంత్రం ఏం చేయాలి, ని ఇట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను.
ప్లాన్ ఉంటే పనులు సులబ్
నిజమే అందరు ప్లాన్ చేసుకోవాలి అప్పుడే ఏ కన్ఫ్యూజన్ ఉండకుండా, ఏ రోజు పనల్ ఆ
నిజమే మనకి ప్రశాంతత్ వాతావరణం అంటే ఇష్టమా
అవును నాకు ప్రశాంతత అంటే చాలా ఇష్టం. మనిషికి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది.
అవును కొన్నిసార్లు అలా బయట కూర్చోడం కూడ బాగుంటుంది కదా రోజు మొత్తం పనులు చేసి ఆ తర్వాత విశ్రాంతి తీసు కంటే ఎంత హ్యాపీగ ఉ ధో ఆ విశ్రాంతి కూడ చాలా అవసరం
విశ్రాంతి తీసుకోవాలి కదా లేదంటే అలసిపోతాం
విశ్రాంతి తీసుకుంటేనే మనకు కొత్త శక్తి వస్తుంది కదా
అవును తదుపరి పనులు కూడా సులభంగా అనిపిస్తాయి లేదంటే తర్వాత పనులు వేయడం కూడా కష్టం అయిపోతాయి
అవును నీకు నిశ్శబ్దంగ కూర్చోవడం అంటే ఇష్టమ
అవును కొన్నిసార్లు ఇష్టం నిశబ్దంగా కూ డానికి ఇష్టపడతాను అప్పుడప్పుడు
చిస్తావు మరి అని
అప్పుడు అంటే గతం ఏం చేసి శాను మళ్ళా ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ ఉంటా
చాలా మంచి అలవాటు కదా అసలు
అర్ధం చేసుకోవచ్చు
జీతంనే సమతుల్య
నిజమే అది చాలా ముఖ్యం
పని విశ్రాంతి రెండు చాలా అవసరం
అవును రెండు సమానంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా
మంచి మాటలు వినడం కూడ ఆనందం ఇస్తుంది
నిజమే మంచి మాటలు మనసుకు సంతోషంగా చేస్తాయి
నీతో మాట్లాడడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు
నాకు నాకు కూడా అట్లానే అనిపిస్తుంది రా చాలా ప్రశాంతంగా ఉంది
ఆనందం గా ఉండాలి కదా
అవును ఆనందంగా ఉండటమే చాలా ముఖ్యం మనం ఎంత కష్టపడినా ఆనందంగా ఉండడం కోసమే కదా
అవును చిన్న విషయాల్లో కూడా సంతోష కనిపిస్తుంది మనకైతే
చిన్న విషయాాల పెద్ద ఆనందం ఇస్తాయి ఏదో తింటేనో ఆడుకుంటేనో వచ్చే దాంట్లోన పెద్ద సంతోషం వస్తుంది నాకైతే
అవును ఈరోజు ఏమైనా కొత్త విషయాలు గమనించావా మరి నువ్వు
ఆ అవును ప్రశాంతంగా ఉండటం అనేది ఎంత బాగా అనిపిస్తుందో అనే కొత్త విషయం తెలుసుకున్నాను నేను రోజయితే
అవునా ప్రశాంతత మనకి చాలా అవసరం కదా నీకు ఒంటరిగా ఉండడం అంటే ఇష్టమా ఆ సమయం ఎలా అనిపిస్తుంది మరి
ఉంటాదంటే అప్పుడప్పుడు ఇష్టం వాు మాక్సిమం లేదంటే అందరితో కలిసి ఉండటమే ఇష్టం నాకైతే
అవునా ఎందుకు కానీ అలా ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం నీకు
ఒంటరిగా కూచున్నప్పుడు మన ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి కదా అందరితో ఉన్నప్పటికంటే
అవును అది నిజం చాలా బాగా చెప్పారు
కొన్నిసార్లు నిశ్శబ్దం చాలా చెప్పుతున్నట్టు అనిపిస్తుంది నాకు
మాటల కంటే నిశ్శబ్దం గొప్పదిగా అనిపిస్తుంది
అవును చాలా సందర్భాల్లో అలాగ
నీకు ప్రకృతి చూడడం అంటే ఇష్టమా మరి
ఇప్పుడు అందంగా ఉంటుంది కదా ప్రతి ఒక్కరు ఇష్టపడ్
చెట్లు గాలి వెలుగు అలా బావుంటుంది కదా చూడ్డానికి
అవును అవి మనసుుకు చాలా ప్రశాంతతని ఇస్తాయి
నువ్వు రోజు కొత్త విషయాలు తెలుసుకుంటావా మరి అది అలా తెలుసుకోవడం నీకు ఇష్టమా
అవును అది నాకు చాలా ఇష్టం హలో
హలో
ఆ కొత్త విషయాలు నేర్చుకోవాలి కదా మనం అప్పుడే మనకి మన నాలెడ్జ్ కూడా పెరుగుతది
ఖచ్చితంగా అలా నేర్చుకుంటేనే కదా మనకు కూడా అన్ని విషయాలు తెలుస్తుా చిన్న విషయాలు కూడా మనకు పాటలు నేర్పిస్తాయి
ఒక పాఠంలానే ఉంటుంది ఈ జీవితంలో
నీకు మాట్లాడడం అంటే ఇష్టమా మరి
ఆ మాట్లాడడం మంచి సంభాషణ అయితే చాలా ఇష్టం ఏదైనా పనికిరాని విషయం అంటే అంతగా ఇష్టం ఉండదు
అవునా మంచి మాటలు మనసు
అంతే కదా దాని వల్లనే మనకు జ్ఞానం కూడా పెరుగుతుంది
అవును మీీతో మాట్లాడుతుంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది
నాకు కూడా చాలా బావుంది
ఈ సంభాషణ చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే
అవును మంచి మాటలు ఎప్పుడైనా మంచిగానే అనిపిస్తాయి కదా
అవును అలా మాట్లాడుతూ ఉంటే అసలు సమయం కూడా తెలియదు
హ్మ్మ్ ఇంకా మరి ఏమైనా గమనిస్తూ ఉంటావ చుట్టుపక్కల
కమని డం చాలా ఆసక్తికరంగా ఉ ఉంటుంది
నిజమే ప్రతిరోజు కొత్తగా ఏదో వన్ వస్తుంది
అవును ఎటు చూసినా ఏదో పచ్చదనం అలా కొత్తగా ఉంటుంది అన్ని విషయాలు
హ్మ్మ్ అంత ప్రశాంతంగా అనిపిస్తుంది మరి నీకు ఏ టైమ్ అంటే ఎక్కువ ఇష్టం మార్నింగ్ అంటే ఇష్టమా లేకపోతే సాయం త్రమంటే ఇష్టమా
నాకైతే ఉదయం అంటే చాలా ఇష్టం
అవునా ఎందుకట్లా ఉదయం అంటేనే ఇష్టం
ఎందుకంటే ఇదేం చాల
నిజమే గాలి కూడా చల్లగా ఉంటు తొన్ని
సాయంత్రం కూడా బాగుంటుంది కానీ ఉదయం ఇంకా బాగుంటుంది
అవును సాయంత్రం కూడా నడవటానికి మంచి సమయం అని అనిపిస్తుంది నాకు
సరేరా మరి నేను మళ్ళీ చేశాను
సరే మరి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి ఇక
ఆ సరేరా తీసుకొని ఒకడగా విశ్రాంతి తీసుకోవాలి ఆ నువ్వు కూడా జాగ్రత్త బాయ్